హలో అక్క బాగున్నారా
నేను బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నాను అక్క
హ్ ఏం చేస్తున్నావ్
ఇప్పుడే అక్క ఇంతకు ముందుగా తినేసాము ఉ మీరు తిన్నారా
ఇంకా లేదు తినాలి
అవునా
ఏం చేసినావు
ఈరోజు చికెన్ ఫ్రై అక్క
అవునా తింటారా మీరు థర్స్ డే
ఆ అన్ని రోజులు తింటాం అక్క సాటర్డే తప్ప
అవునా
ఉమ్ సాటర్డే ఒక్కటి తినను ఇప్పుడు అప్పుడప్పుడు మంగళవారం కూడా కొంచెం అవాయిడ్ చేస్తాను ఎందుకు తినాలనిపించాదు
అవునలేే
అంతే ఇంకా అన్ని రోజులు తినేస్తాం
హ
మాకొక్క సాటర్డే తప్ప ఇంకా ఇంట్లో కూడా అందరు అన్ని అన్ని రోజులు తినేస్తారు
అవునా
అంటే ఇప్పుడు కొత్తగా మనం ఏమన్నా పెట్టుకుంటే ఇంటికి పోయినప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు అనమాట తీసుకొచ్చినప్పుడు తినను అంటే వాళ్ళు బాధపడ్డము ఇట్లా జరుగుతుంది అనమాట టూ టైమ్స్ అట్ల అయ్యింది ఇంకా మన కోసం అందరు సఫర్ కావద్దు కదా అని చెప్పేసి అట్లా ఇంట్లో ఉన్న అందరు ఉన్నప్పుడు ఏమనుకోను
ఆ
ఎవరు లేరంటే మే ఇద్దరం ఉన్నామంటే మేము అనుకునేది అనుకున్నట్లు ఉంటాం
అంతేలే
అవునక్క
మేము వర్షం ఇందాక కొంతసేపు చినుకులు ఉన్నాయి అంతే
ఆ
అ నేను కూడా బట్టలు అన్ని పిండేసింటి మళ్ళీ తెచ్చుకుంటి
మేము రెండు రోజులయిందక్క రెండు రోజుల నుంచి ఈ రోజు కొంచెం ఆరింటే తెచ్చుకున్నాను
మీ సైడ్ వర్షాలు బాగా ఎక్కువ వస్తున్నాయి
నాన్ స్టాప్ అసలు ఎప్పుడో మొన్న ఎప్పుడో స్టార్ట్ అయింది నిన్నంతా ఈ రోజు మార్నింగ్ వర కుండే ఇది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింతా ఉంది
అవునులే
అసలు చాలా కష్టం ఇంకా అన్ని విధాలుగా బయటకిళ్లాలన్నా కష్టం ఏమన్నా చేయ్యాలన్నా కష్టం మ్
అవును
నాన్ స్టాప్ గా వస్తాంటది
మా సైడ్ వర్షాలుంటే ఇంకా అనుకోకూడదు గాని అసలు రానే రావు వర్షాలు ఇక్కడ
అంటే ఆ అక్కడికి ఇక్కడికి డిఫరెన్షియేషన్ ఏందంటే ఇక్కడ చాలా బీచ్లు ఉంటాయి సో దాని వల్ల కొంచెం వాటర్ కంటు అనేది ఎక్కడో చోటు నుంచి వర్షం అయితే వర్షం వచ్చింది అంటే ఇంకా రెండు నెల ఈజీగా వస్తుంది అక్క వర్ ప్రతి రోజు వర్షం ఉంటుంది
అవునవును
ఆ మన సైడ్ ఎట్లాంటే కొంచెం వేరు వస్తే ఆ రోజే వస్త వస్తది లేదంటే ఒక గంట వస్తయి రెండు గంటలు వస్తాది లేదంటే ఒక రోజు రాత్రి వస్తది అట్లా ఉంటది
ఉ క్లైమేట్ చేంజ్ ఉంటది కదా అందుకు
అవును ఇక్కడ ఎప్పుడు అట్లనే ఉంటది ఈ రెండు నెలలు అంతా
అవునులే
ఎప్పుడు తగ్గుతదా ఎప్పుడు బయటికి వెళ్దామా అని ఉంటాం
ఇంకే మన
ఇక్కడ స్కూల్స్ కూడా మనలాగా ఉండవు అన్నమాట మనకు స్కూలు మార్నింగ్ అంటే కొందరికి ఎయిట్ థర్టీ నుంచి కొందరికి నైన్ నుంచి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒకలాగా నార్మల్ స్కూల్ ఒక ఒకలాగా ఉంటది అంటే హాఫ్ నవర్ ఆఫనవర్ లేట్ అంతే
అవును మన సైడ్ అట్లే ఉంటది
లా అంటే కొందరు ఎనిమిది పోతారు కొందరు ఎనిమినరా పోతారు కొందరు పదకొండు పోతారు ఎనిమిదిన్నర పోయినోళ్ళు ఎనిమిదికి పోయినోళ్ళు పదకొండున్నరకు ఇంటికి వచ్చేస్తారు
ఎందుకు అంత తొందరగా వదులుతారు అక్కడ
ఇంకా అంతే అసలు ఈ పిల్లలు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ లో మళ్ళ ఫోనీ కింత సేపు ఆడ మళ్ళ ప్రేయర్లు వాళ్ళ టీచర్ వస్త అది ఏం చెప్పారు అసలు రోజుకు వాళ్ళు ఏబి సీలు కూడా నేర్చుకోరు
అవును బా అందులో మళ్ళీ ఇంకా ఫీజులు గానీ ఎక్కు
ఆ ఫీజులు ఎక్కువనే మళ్ళా వీళ్ళ పేరెంట్స్ తెలుసా స్కూటీలో తీసుకపోవాలే మళ్ళ స్కూటీలో తీసుకురాను వాళ్ళు నేర్చకునేందుకన్నా పెట్రోల్ న్నా కావాలి కదా అది అన్ని స్కూలు దూరమే ఉంటాయి ప్రతి తి ఒక్క పేరెంట్స్ బస్ అంటే ఇంగ వ్యాన్ అంటే టె మళ్ళీ ఎక్కువ డబ్బులు అయితుంది అక్క సానా ఎక్కువ అయితుంది దానికి
అవునులే
ఇంగ పోతారు అంతే పోతారు కొద్ది సేపు ఇంక మనం ఇంట్లో ఏదనా పని చేసుకునే వాలాకు మళ అడ బయలుదేరీ వచ్చింటారు మళ్ళ అంత లోపల కిందికి పోలా అపార్ట్మెంట్ కిందికి పోయి పిల్లలని పిలుసుకచ్చుకోల
అవును అయినా ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజులు గాని చనా ఎక్కువ రేట్ పెంచేస్తారు బుక్స్ గాని చాలా రేటు
ఆ అవునక్క ఇయర్ అన్ని చోట్ల పెరిగినాయంట అసలు పేరెంట్స్ చెప్పకుండా పెంచేస్త అన్ని అట్లే ఉన్నాయి ఇంకా మనమే మని వెళ్ళి క్వశ్చన్ చేస్తే మీరు ఒక్కరే క్వశ్చన్ చేస్తున్నారు అంటారు మన సైడ్ కూడా
అవునవును రేపు గవర్నమెంట్ స్కూల్సే బెటర్ అట్లా పోతే
కానీ గవర్నమెంట్ సారోల్లు టీచర్లు ఎవరు చెప్తున్నారు అక్క చాలా మంది ఇప్పుడు అంటే కొంచెం ఏదో అంటే కలెక్టర్లు వస్తున్నారని అంటే సడన్ చెకింగ్స్ కి అట్లా కొంచెం ఏదో చేస్తున్నారు గానీ లేదంటే వాళ్ళు కూడా ఎంత చెప్పలో అంతనే చెప్తున్నారు ఎక్స్ట్రా ఏం నేర్చుకుని చెప్పట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువన దగ్గర నుంచి ఏదో సోషల్ మీడియా చూపించుకోవాలని చెప్తున్నారు ఇంకా కొందర రైతే
ఆ కొన్ని అంటే కొన్ని స్కూలలో బానే చెప్తున్నారు కాలేజీ లో గాని బాగుంటుంది గవర్నమెంట్ స్టడీ కూడా
ఏమోక్క నేనైతే గవర్నమెంట్ లోని చదివిన టెన్త్ వరకయితే
ఆ మరి మళ్ళీ ఇంకా బాగుండదని చెప్తున్నావు
కా అప్పుడు వేరు ఇప్పుడు వేరక్క తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఆ అంటే నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి కొన్ని రోలు నేను గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాను ఆ మేడం తెలుసా బాగా ఫోన్ మాట్లాడతా స్క్రోల్ చేస్తానే ఉంటది ఇగ అట్లా చెప్పలేదని చెప్పి అప్పుడు మా పాపను పంపిచ్చినాం కొన్ని రోజులు
ఆహా
ట్వంటీ ట్వంటీ టూ లో అప్పుడు ఎవరు పంపించలేకపోయినా ట్వంటీ వన్ ట్వంటీ టూ
అవును
సో అప్పుడు ఆ టైమ్ లో ఆ అందుకు ఎక్ కానీ బయట పంపించలేక గవర్నమెంట్ స్కూల్ పంపిత్తాం మేము మా పాపను
అవునులే
ఏం చెప్పింది మా అంటే ఏం చెప్పలేదు మా ఈ రోజు మేడం ఒకటి చెప్పింది మేడం మొబైల్ చూసుకుంటా అనేది అని చెప్పింది అన్మాటా
ఆహా
నేను వెళ్ళాను మేడమ్ మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను నాకు డబ్బులు ఏం వద్దు అని చెప్పేసి మాట్లాడి చెప్పాను. ఓకే అని చెప్పింది మా పాప క్లాస్ ఉన్నంత వరకు నేను తీసుకున్నాను నా పిల్లలందరు నేనే ఎవనైతే తీసుకున్నో వాళ్ళందరూ చక్కగా అన్నీ ప్రతిరోజు నేర్చుకుంటున్నారు హోంవర్క్ రాసు స్తున్నారు అన్ని చేస్తున్నారు ఎవరినైతే ఆమె దగ్గర ఉంటారో వాళ్ళు ఎవరు ఏం చేసుకొచ్చుకోరు అన్మాట నాకు అప్పడి నుంచి అట్లా అనిపిచ్చింది ప్చ్ ఓకే ఇప్పుడే ఇట్లుంటే ఇంగ రాబోయే తరాల్లో గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంటందో అని
కానీ మన సైడ్ అయితే బానే చెప్తురు అను స్కూల్ లో అలాని కాలేజీ లో గాని మా పక్కింటి పాప గాని బా బాగా చెప్తుంది బాగా చెప్తారు అక్క స్కూల్లో అని నేను అడిగినా ఆడికి ఒకసారి ఏ చెప్ బాగా చెప్ లేదా స్టడీస్ అనేసి ఉమ్ ఇంకా ఏమైనా వీళ్ళకి అవును అవును వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ స్టూడెంట్స్ కి బాగా చదివే పిల్లలకి మేమే చూపిస్తాంలే మీ పేరెంట్స్ చూపిచ్చకపోతే అనీ కేర్ తీసుకోవడం ఇట్లా చానా బాగుంటుంది అంట ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు ఇప్పుడు
అవును అవును అక్క కానీ కొన్ని కొన్ని వీడియోస్ వస్తున్నాయిక్క ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏదో తనిఖీ చేసినాము ఇట్ ఇట్లా వీళ్ళక్ ఫుడ్ పెట్టట్లేదు అవి కూడా జరుగుతున్నాయి కానీ అన్నీ చోట్ల మంచిగైతే లేవు అక్క ఇప్పుడు అని ఇది మనం డబ్బులు ఇచ్చి పంపిస్తానం డబ్బులు కట్ టి దాంతోడు ఏం చెప్పట్లేదు కానీ ఏమంటే వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ, మనం వెళ్లిపోయి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ నైతారు వీళ్ళు అది కూడా రెస్పాండ్ గారు అంతే
అవును ఇంకా మనం ప్రైవేట్ స్కూల్ అంటే మనం డబ్బులు కడతాం కావ ట్టి మనకు అడిగే హక్కు ఉంటది కాబట్టి పోయి ఏదన్నాగానీ అడగ్గలము ఇక్కడ అడిగేకి కాదు కదా అట్లా అట్లా అడగాలన్నా కానీ మీ పిల్లలు సరిగ్గా చదవలేదంటేనే మనం ముఖం ఎక్కడ పెట్టుకుం
ఆ అదొకటీ ప్లస్ మనం చూడం కదా అ క్క మన పిల్లలకు వాళ్ళు చెప్తన్నారా లేదా వాళ్ళు ఏమైనా చెప్తేనే కదా పిల్లలు కూడా నేర్చుకునే ది ఇంకా అందరూ చదువు కున్న పేరెంట్స్ లేరు ఇప్పుడ్ ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి వస్తన్నారులే చదువుకునేళ్ళు కొంచెమా కాదో ఇంకా ముందు ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు అం సేమ్ చదువుకోలేదు మా అక్క కూడా కొంచం వరకు తనకు తెలుసు అంతకు మించి తెలియదు కదా ఇప్పుడు ప్రాబ్లమ్ టిక్స్ ఏమైన్నా పెద్ద పెద్దగా ఉంటేనా మాథ్స్ లో తనకేం తెల్దుంతగా
ఉమ్ ఇప్పుడేం లే అన్ని ఇంటర్నెట్ వచ్చింది కాగాని అంతా అన్ని తెలుసుకుంటా పిల్లలు అని
ఆ ఇంటర్నెట్ వల్ల వాళ్ళు చదువుకునే దాంతా ఒక యాడ వస్తే ఆ యాడ్ లోకి పోయి మిగిలేది చూస్తున్నారు అక్క అక్కడ చూడట్లేదు
ఉ అంటే వాళ్ళు నేర్చుకునేది వన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు ఎక్కువ మిగతా విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదే టెన్ పర్సెంట్
ఆ అవును అట్లనే భయమయితుంది అసలు ఫోన్ ఇయ్యాలన్నాన భయమే
అవును
ఇంక ఒక్క రోజు ఒక ఈరోజు ఇచ్చాం మనకి ఈ ప్రాబ్లం కోసము ఈ దీని కోసం చూసుకో మొబైల్ అని పదే పనిగా కావాలని లేదు మా నాకు దీంతో ఇది దొరకట్లేదు నాకు ఫోన్ ఇవ్వు అని అడుగుతున్నారు పిల్లలు కూడా
అవునవును అయినా ఇప్పుడు ఇంకా ఫోన్ లే పిల్లలు ఫుడ్గా తినుకోకుండా ఉన్నారు అట్లా తయారయినారు
కానీ అది కూడా మన చేతులలోనే ఉంది అక్క ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారని మనం ఇయ్వడం ఇదే జరు గుతంది అన్ని చోట్ల
అవును మనం పెంచే విధానం కూడా ఉంటదిలే
ఆ చాలా మంది ఇప్పుడు మారు తున్నారు ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు అసలు ఎంత ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచే సైట్ వ స్తుంది
అవును ఇంకా ఎనీ టైమ్ మొబైల్ చూస్తారు ఇంకా ఫోన్లు చూస్తారు ఇప్పుడు ఇంకే పబ్జి అంటార ఫ్రీ ఫైర్ అంట ఇట్లా గేమ్స్ లోనే మునిగిపోయింటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇగ కళ్ళు పోగే మే
అవును ఇ గేమ్ అంటే ఖచ్చితంగా మనం ఫోకస్ గా చూస్తానే ఉండాలక్క
అవును
దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకు మాత్రం
ఉమ్ అయినా మనం చెప్తే వింటాలే గాని
అసలు పేరెంట్స్ వినట్లేదక్క వద్దులేండక్క ఇవ్వకండి ఇక్కడ కూడా చాలా మంది అంటే మనోళ్ళు ఉండరు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు నేను ఆ తెలుగు వాళ్ళు ఏమ ఉన్నారన్నమాట వేరే లాంగ్వేజెస్ వాళ్ళ నేను చెప్తాన వాళ్ళ కూడా అ ఇట్ల ఇవకూడదక్క ఇలా అవుతది ఫ్యూచర్ వీళ్ళకి ఇంకా ఒక పది నిమిషాలు పాటు కూర్చిపట్టుకొని మీ ఇంట్లో ఏం జరు గుతుంది ఎవరితో ఎట్లుండాలా ఇలాంటి చెప్పండి నా దగ్గర పంపిస్తారు అక్క ఇట్లా ట్యూషన్ లాగా
అవునులే నువ్వు చెప్తున్నావ ట్యూషను
ట్యూ అంటే డబ్బులు ఏం తీసుకోనక్క నాకు కూడా టైం పాస్ కాదు కదా ఒక్కదాన్ని ఉంటానని చెప్పేసి డ్యూటీ ఆ నేనే అంటే వాళ్ళేమి ఇస్తామని చెప్పారు ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట
అవునులే
ఆ వాళ్ళందరు సెవెన్ హండ్రెడ్ తీసుకుంట ఆ అక్క అ